హలో
ఆ హలో
ఇన్ని పిస్తుందా మ్ ఏం చేత్నవ్
ఆ అవుతుంది
కోర అవుతుందా
ఉమ్
ఇప్పుడే ఆడబడచు బయటకు వచ్చింది ర్యాపిడో బుక్ చేసుకొని ఎళ్తుంది ఎక్కడకో
ఉమ్
ఉమ్
ఇవ్వి జస్ట్ ఇప్పుడే కనబడింది
ఒకత్తేనా
ఒకత్తె ఉమ్
హ్మ్
ఊ
పండుగ చేద్దామా
అదే ఏ ఫ్రెండ్ దగ్గరగో ఎక్కడికో ఎళ్తుందేమో అంత ముందు మేమేళ్ళినప్పుడు ఆ పిళ్లొల్లిన్టికి ఎళ్ళాం గదా
ఆ ఆ
ఉమ్ అదే ఒక్స్ తరీరా భోజనానికి మా ఇంటికి అదిదామే ఎమొద్
ఉమ్ ఉమ్
లాతే చెర్రీ వాళ్ళ ఇంటికో
ఆ
అదే ఎవరొ ఒకలింటికి వెళ్తా ఉంటది.
హ్మ్
ఉమ్ ఉమ్ ఇంకేంటి సంగతులు
పిన్ని పిన్ని లేదనుకుంటా ఎవర్దో అదే ఫంక్షన్ అని ఎల్నట్టుంది
అవునా
అదే వాళ్ళ ఎవరో పిల్లోడు పుట్టాడు ఉయ్యల్లేస్తారన్
అవునా
అందికదా
ఆ పోన్లే మాకె పోను
గెడ్డి నేనా అన్నమొన్డేశా ఇగా పప్పు కొంచెం అచ్చుబేట్టాను
ఆ
కూర్చున్నాలాగా
హ్మ్
ఉమ్ హు
ఇగెండి సంగతులు హా
అన్ని సార్లు తిరగడం నావల్ల గాద్
బావోచ్చారా ఆహా
ఏం పెద్ద
ఉమ్ ఏరోజుండోక్ ఏ రోజుందనీ ఈ రోజు ఉంటాకి
టె గట్టేసారంట ఇంగ రా దీన్ దెచ్చి అది దేస్తే ఐపోయేది
ఉమ్ అదేగ
అ
ఏ చేస ఉమ్
అప్పుడు ముర కనిపారన్న రాల
ఎవరు ఆ చనిపోయారు అన్నారు అదే వాళ్ళ ఇంట్లో బాబు పుట్టాడు కదా ఫంక్షన్ ఉయ్యాల ఫంక్షన్ ఏదో
ఆ ఆ వల్ది అనుకుంటా అమ్మాయిదే చేస్తున్నారు అ
ఉమ్ ఏమో చేసుకుంటున్నారు ఆ
పప్పు టమాటో వండింద
ఆ పప్పు టమాటా వండింది వీళది కారం అనుకుంట ఎర్రగా కనిపించట్లా
ఆ కారం కది యరగ గానే ఉంటది కదా కారం
ఏమో అదో కలర్లో అదేలా ఎల్లోలోలా అగదాది మన వంటాల కనిపించట్లా
ఆహా
కలర్ వేరేగా ఎల్లో గా ఉంది
ఆ
అంటే మనకు కొంచెం ఎర్రగా కనబడతాయి కదా కారం వల్ల వెళ్ళ ఏంటో ఎల్లో ఇల్ల్లోగా అక్కడ అక్కడ టమోటో అంతే ఇళ్ళు చాలా కారం తక్కువంట ఆడు తింటాడని అడికి అసలు సపరేట్ గా ఏం చెయ్యట్ల బొ డికి విళో విళ్తే అంటారు కదా అళ్ళకి అలాగే పెట్టేత్తుంది ఇప్పటి నుంచి అలవాటు చేయాలి లేపోతే పె ద్దయ్యాక తిండు
ఏమో లేమ్మా వాళ్లకు మనం చెప్తే ఇన్రు
ఆ సపరేట్ గా వాడికి ఫుడ్ వే
ఆ పిల్ల వండాలి వాడికి మెత్తగా వండాలమ్మ ఆడికి ఇప్పుడే ఇంక మూడో సంవత్సరం కూడా రాలా
అన్నీ కే కేడ్డి ఐస్ క్రీములు ఏట్టి చిన్న కాఫీ చుక్కేట్టి అన్నీ పెట్టేత్తుంది ఇది ఏదన్న అంటే వాడు ఆగడు వాడు చూస్తాడు వాడు అడుగుతాడు ఇవ్వకపోతే ఏడుస్తాడు
ఆ ముందు తినకూడదు అప్పుడు వాడి ముందు
ఆడముందేంటి మరి అన్ని ఆడముందే జరుగుతాయి ఇక
ఆ
ఆ ఏమోలే అనుకున్నాయి కాదే టి వాడికి సపరేట్ ఫుడ్ ఉండవా అప్పుడు కారాలు లేపోతే ఏం తినాలినిపి చ్చిది నా మొహం లా ఉండిది అ సలు సెబ్జా కూడా ఏయ్యదంట అర సెబ్జా వేసిద్దంట అసలు రుచేముంటాయ్ కూరలో అప్పుడు రుచే ఉండదుగా
ఆ
ఆ నిన్న నేను స్పూను స్పూనున్నర ఏశేషా చిక్కుడుకాయలో ఈ ఒక్క బంగాళదుంపలోనే స్పూన్ ఏసా ఆ అయిపోయింది లే చిక్కుడుకాయ బంగాళదుం మేం మిగిలింది
ఆ
కొంచెం మిగిలింది అది అది రంచుకుంటదేమో
అవునా అయి కూరలు కూడా చేసుకోదమ్మా అది ఒక్కర్తే
అవును చేసుకోదు పప్పు ఉందనుకో పప్
అదే సరి ఆ సరి పెట్టేతది ఏయ్యదు అత్ అప్పడాలు కూడా ఆ ఏసుకుంటే ఏసుకుంటది లేదంటే లేదు
ఇది ఇది ఒకత్తయితే ఏసుకోదు వాళ్ళయ ఉన్నాడునుకో కచ్చితంగా అప్పడాలు ఏపిది ఎందుకే ఇన్ని అప్ అప్పడాలంటే నీకు తెలీదు తింటాడు తెలుసా నీకు ఎన్నైనా తినేత్తాడు అప్ ప్పడాలంటది
ఐదు
ఆ
కూరా ఫ్రై చేయదు
ఆ ఇగుర్లే ఆ మేము ఇగుర్లా అ దే ఇగుర్లాతోనే కలిపేసుకొని తినేస్తాము ఆ మేమేమి ఇలా చార్లు గీర్లు చేసుకో ఇదివరకు చారు ఉంటేనే తినేవాళ్ళం కదా ఇప్పుడు అలా ఏం లేదు ఇగురుంటే ఇగురుతోనే తినేత్తాం అంటది
అమ్మో
అమ్మో కానీ నలుగురు వస్తే కష్టమే
అవును
ఉత్తిగా తినాలంటే కష్టం అందుకే అడిగా మీకు ఎన్నెలో చిదే బియ్యం అని అడిగా ఒ రొండు నెల్ ఒచిద్దంది
ఫోన్లయ్
ఓర్ నేను ఇంకా మూడు నెల్ అన్న మూడు నెల్ ఒచ్చిద్దా అన్నా ఆ లేదు రొం నెలు వచ్చిద్దాంది ఆ నేనన్న ఒకసారి గార్లు ఎస్ కుందాము చికెన్ కర్రీ గ్రేవీ లా చేసుకుందాం అన్న ఆ అలాగే అంది ఏం చెప్తావ్ కాద్ నలుగురు రోస్ తే కష్టమే లె దీన్ దగ్గర ఏదో జేతర ఇం ద ఇరైద వచ్చనట్టు వీళ్ళ ఇంటికి ఎవరు రారు కాబట్టి వీళ్ళకి ఆ యవ ఎవరు రారులే అని ధీమాలు
నేనంటే అన్ని చక్కగా కూరలు గేర్లు
వడ్డుకోవచ్చు ఒక పప్పే ఉంది తృప్తికి ఇలిద్దరైనా తినొచ్చు కదా ఎవరు లేకపోతే ఏముంది పప్పు వండుకొని మిగిలిపోతే నెక్ నెక్స్ట్ రోజు తింటారు పప్పు నెక్స్ట్ రోజు కూడా తింటారు
అప్లేదా ఇప్పుడు అ అద్ ఆపిల్ పిల్లోడు అడుగుతాడు అన్నం రైస్ ఆ పిల్ల్లోడు కూడా పొదుపుగానే పెట్టుద్ది
ఆ
మళ్ళీ అడుగుతాడేమో తి కొంచెం పెడదామో తిందామ అని అందు ఆ ఇంతంటే ఇంతే అ దాంతోనే ఇంకా అయిపోద్దన్నట్
అబ్బో ఇంక మన ఇంట్లో వాళ్ళు తిన్నట్టు తింటే ఏమైతరో
ఆ ఎదవె
అస్సలు మేము కనీసం నిజంగా ఏదన్నా నచ్చిందనుకో మళ్ళీ రెండు మూడు సార్లు ఎసి కుంటారు ఇళ్ళు అడిగి అడిగి ఇళ్ళైతే ఎవరైన అం తే నానైనా ఎవరైనా అడుగుతారు కదా బాగుంటే అలా అన్నప్పుడు స్పేరు ఉంచు నిజంగా ఇప్పుడు అందుకే నేను కూడా కూర తోనే ఇంక మళ్ళీ పెరిగేస్కోటకి లేదు అన్నం ఉందా అంటే లేదు ఇంక దానికే సరిపోద్ది గ ఇంకేం ఎస్కుంటాం
లేదు గుప్పుడెయ్యి అన్నం నువ్వు రైస్ నువ్వేసి పెట్టేయ్ పోని అది ఎసిందాని మీద గుప్పుడెయు
ఆ ఏసా ఈ రోజు కొంచెం నిండుగాని అది నిండుగా గూడా ఎయ్యదు గ్లాస్ కి ఇలా సగం ఇలా ఎస్తది అచ్చంగా అలాగే ఎసిద్దద్ వామ్మో అనుకున్నా నేను అసలా అంత ఇదిగా జేయగూడదు ఇప్పుడు నలుగురు వచ్చి గబుక్కుమని వస్తే ఏం పెడతారే బాబా అస్సలు పర్వఅన్నం అమ్మ ఎవడు తింటాడు ఇంత చాలా అంత చె అస్సలు టేస్ట్ ట్టే లేదు పరవన్నం నాకు అస్సలు తినబుద్ధిగాల ఏదో మజ్యనం ఇంకా అంటే వెల్తీగా ఉంటుంది కదా పొట్టా ఏదో ఒటి తినాలనిపిస్తుంది ఇంకేం చేస్ తను ఆ పర్వఅన్నం అప్పుడు పెడితే కొంచెం ఏది ఎయ్యు గిన్నెలో ఎసి అంటే ఇచ్చింది ఇంకా తిన్నా అసల్ ఇంకోసారి తినే బుద్ధిగాల నాకు అట్టగాళ్ళకి అవ్వ జేసారులే అనుకో అయినా అమ్మో అయినా మనకైతే చక్క ఎల్లోగా కనపడి ది వీళ్దేమో ఆ బెల్లం వల్ల వేరేగా కనబడింది అయినా టేస్టే లేదు ఏదనంటే వాటర్ కూడా చేంజ్ అవుతాయి కదా అంటంది ఆ ఏవో లే అనుకున్నా నేను గూడా ఆ పులిహోర కొంచెం ఆ పులిహార జేస్తే ఆ పులిహోర బా తిన్నాము అంతే ఇక ఇంకేమీ జేయలే ఏమి లేవు గూడా ఇంట్లో ఏమైనా స్పైసీగా తిన్దానికి ఏమి లేన్దే వెళ్లి అలా పాల ప్యాకెట్ల్లో దాల్ముడిదో ఏదో తెచ్చింది అదోటి తిన్నా చ అ ఐదు రూపాయల్ద పది ఆ ఐదు రూపాయల్ది ఆడికేమో మిక్చర్ లాగే కారపూస తెచ్చింది
అవునా
ఇంక అంతే కూరగాయలు లేవు ఇంక రేపెళ్ళి తీస్కొత్తడేమో మర్ టిఫిన్ ఏమ్ ఎసిందో రేపటికి ఆ బీరకాయ్ పచ్చడే ఉంది అదే ఎసేస్కొన్ దినేశం
ఆ..
మొన్న నిన్న నిన్న ఇడ్లీ ఈ రోజు ఇడ్లీయె అనుకుంట ఆ నిన్న బ్రెడ్ ఈ రోజు ఇడ్లీ మొన్న ఇడ్లీ ఆ ఇంక రోజు అట్లుకేమన్న ఎసిద్దేమో తెలీదు
బ్రెడ్ ఆమ్లెట్ల ఎస్కోపోయార
బ్రెడ్ ఆమ్లెట్ ఏస్కోల అంటే పొద్దున్న కదా కాల్చింది ఆ బ్రెడ్ గూడా బ్రౌన్ బ్రెడ్ ఎడ్డు ఆ బ్రెడ్ గూడా టేస్ట్ లేదు ఆడికని తీస్కున్నట్టున్నారు సర్లే అని వదిలేసా నేను గూడా హ్మ్ అలా జేసింది మొత్తానికి ఉండు మళ్ళీ మార్ నార్మల్ కాల్ చేస్తా.
మగానే పల్లీ చట్ని అదే కొబ్బరి